హలో ఉన్నారా రా
తినలే అక్క బయటికి వచ్చాం తీసుకుపోతాం
ఆ
తీసుకపోతానమ్మ ఇప్పుడే మార్కెట్ కి వచ్చాం ఆ మార్కెట్ కి వచ్చాం లేదు మార్కెట్కొచ్చాం కూరగాయాల్ ఈ రోజు మార్కెట్
వెనజ్డే రోజు మార్కెటా
ఆ వెనజ్డే మార్కెట్ ఇక్కడ
ఎంత దూరం ఉంటదిరా
దగ్గర్నే హాఫ్ కిలోమీటర్
ఆ
ఆఫ్ కిలోమీటర్ అక్క
నడిచే పోవాల్నా
నడిస్తే ఈ దగ్గరనే హఫ్ కిలోమీటర్
ఎం ఎం కోన్నారు
బెండకాయ తోటకూర పాలకూర
తోటకుర మంచిగ ఉండది గాదు ర ఎండ లో కూక్ పో పోయి ఉడికితే టేస్ట్ ఉండదు
మంచిగానే ఉంటది ఇగ
ఆ పాలకూర
ఊ
ఉట్టి పాలకూర తింటారా పప్పుల వేసుకుంటార ఆలుగడ్డ తీసుకున్నారార
ఆలుగడ్డ తీసుకోలే తర్వాత షాప్ లో కూడా దొరుకుతాయి అవి
ఆలుగడ్డ ఉం పాలకూరం పచ్చిమిర్చి చేసి వండరు మస్తుంటది
ఏమో ఏప్పుడు ట్రై చేయాలె మేం
ఇగ నాకు కూడా తెలవద్ ర అక్కడ కోటరస్లు ఉన్నప్పుడు తెలుగక్కనే
ఉహ్
ఇచ్చింది నాకు మస్తున్నది ఎప్పుడైనా అట్లనే వండుకుంట ఒక్కొక్కసారి పప్పులు వేసుకుంటం ఒకసారి టమాట వేసి వండుతా ఒకసారి ఆలుగడ్డలు వేసి వొండుతా
ఊ మేము కూడ ట్రై చేయాలా అయితే
ఇపుడు అయాన్న అందరు పొత్తులన్న లేకపోతే ఎట్లరా ఎన్ని తీసుకుంటార అన్నట్టు కూరగాయలు నెలకు
రోమ్ నెలకు నెలకు వేసుకుంటాం నెలకోక్కరా నెలకు ముగ్గురం వేసుకుంటాం మనిషికి పదిహేను వందలు అట్లా
అట్లా వేసుకొని వాటితుంటే రూమ్ రెండు బియ్యం గుడిగా
ఆహా రూమ్ రెంట్ వేరే
రూమ్ రెంట్ గాకనే మనిషికి పదిహేను వందలరా
ఆ రూమ్ రెంట్ మనిషికి పద్నాలుగు వందలు
ఆ
ఊ మూడు వేల్ మొత్తం
నెల నెలకు మూడు వేలు ఇగ
ఆ హాస్టల్ ఉంటే ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు
కొని ఎట్లా తీసుకుంటారు అన్నట్టు మరి
రైస్ తీసుకుంటాం రైస్ బ్యాగ్ ఒకటి మళ్ళకా ఇగ ఆ
ఆహ
మళ్ళా కూరగాయలు తీసుకుంటాం మార్కెట్ లో తీసుకుంటాం లేకపోతే షాప్ లో తీసుకుంటాం
అంటే మనిషికి దోసిలు చేసి అలానే ఇక వారాన్ని వారాన్ని కొను కొని తెచ్చుకుంటారనట
ఆ
ఇంకా వీడి తెచ్చిండు వాడు తెచ్చిండు అనకుంట
ఆ అట్లా ఏం ఉండదు ఒకన్ దగ్గర ఉండేవి గ్రూప్ పు ఉంటది వాట్సప్ గ్రూప్ మాది
వామ్మో ఓహు అల బట్రల్నా
ఆ రోజు ఎంత అయినయో అలా వెయాలి లెక్క రోజు రోజు ఇగ
ఆ ఇప్పుడు ఈ వెంకటేశ్ ఉన్నడ అన్లనే
లేదు వాడు వికి మూడు నాలుగు నెల అయితాంది
ఫస్ట్ అయనే ఉండే కదర
ఆ ఫస్ట్ వాడే ఉండే ఫస్ట్ ఉన్న వాళ్ళు ఇద్దరు వేళ్లు వేరే ఇద్దరం వచ్చినాం
ఆహా
మా ఇంటరోడు ఒక్కడు ఆ మా ఇంటరోడ్ ఒక్ ఒక్కడు ఇంకోక్కడు ఇక్కడ బీటెక్
కాద్రా ఇప్పుడు కందిపప్పు ఈ పప్పులు చింతపండు గిట్ల ఇంటికాంచి తెచ్చుకుంటరా
చింతపండు కారం కారం పసుపుని ఇంటికంచి తెచ్చినా మొన్న
ఆ
కానీ ఇగ ఇవి వేరేటివి కొంటామే పప్పులు అంటే కొంటాం ఈన్నే
ఆ ఒక ఫ్యామిలీ రన్ చేసినట్టు ఇప్పుడు మీరు ఒండు
ఆ ఆ
గోధమ్ పిండి ప్యాకెట్లు ఇవన్నీ కొనుకోచూడే ఇగ
ఆ
మరి పిన్ని వాళ్ళకు గోధుమలు ఇత్తరట గాదరా రేషన్ కోట్ల
ఎవరికి మానస పిన్ని వాళ్ళకి గిట్లన
ఆ
ఏమో అక్క కంట్రోల్నా
ఆ
ఏమో అక్క ఇస్తూరేమో తెల్వదు మరి బ్యాచలర్స్ కి ఎవరు మా ఫ్రెండ్స్ గిట్ల కూడా ఎవరు చెప్పాలే మన ఇస్తార
ఆహా మనోళ్లగి ఇచ్చినప్పుడు అదే మంచిగా తీసుకోనీ ఊకే ప్యాకెట్ కొనుక్కునే బదులు మంటే ఉంట గానీ ఆన్లా నువ్వు ఒక్కనివి అయితే అది వేరు అళ్ళ అందరూ ఉంట పూరిని చపాతి చేసుకుంటారారా చపాతీ అంటే
చపాతి చేసుకుంటాం పూరీ చేసుకోం పూరీ తినను అక్క నేను ఫస్ట్ పూరీ తిన నేను
ఆ వ వడ తింటావా వడ బొండా నా
హ అంటే పూరి రెండు రెండే తింట పూరి ఎక్కువ తిన
పూరీలు బయట తింటే రెండు తింటేనే ఎక్కువైతాయి కదా రా ఏ సోడ ఏసి మైదా పండి తో చేస్తారు అవి
అదే రెండే తింట ఎక్కువ తిన అంటే ఇడ ఇడ ప్లేట్ నాలుగు అక్క ప్లేట్ నాలుగు చిన్నగుంటాయి
హా ఏంటీ గార గారప్పలు అంతుంటాయా
మన సైడ్ రెండే కదా
ఆ
ఇటు ఆహ్ మన సైడ్ పెద్దగుంటై రెండు ఇటు నాలుగు రెండే తింటా అందుకే హాఫ్ ప్లేట్ అది తింటా హాఫ్ ఫ్లేట్ వేరే తింటా
మన సైడ్ మంచి ఉంటాయి ఈ అటెక్కడో అక్కడే ఉంటాయో చేప్
ఇక్కడ మస్తుంటయి అక్క ఇడా ఒక్కటి ఉంటది మస్త్ ఉంటది
పూరీ కర్రీ అంటే ఇదా రా చెనగపిండి ఆలుగడ్డ కర్రీ అదా
ఆళ్ల ఏం ఇస్తారో తెల్వదు అక్క ఇగ
అదే కావచ్చు పూరీ కర్రీ బొంబాయి చట్నీ అంటారు
మంచిగుంటది
నేను ఎక్కువ ఏం తింట తెలుసా పూ తింటే పూరీ తింట లేపోతే ఇడ్లీ దానికి సాంబార్ ఒత్తది గా
హ్మ్ వడ కున్ను ఇడ్లీ కి సాంబార్ ఒత్తదా నేను ఇప్పటి వరకు ఆ సాం సాంబారే తిన్లే ఇప్పటివరకు
మంచిగుంటది రా నాకెట్ల తెల్సాంటే పెద్ద బాప అట్లనే తినేది ఇడ్లీ ఇట్ల ఎప్పుడన్న టిఫిన్ సెంటర్ పోయినప్పుడు అప్పుడు కాలేజ్ల ఉన్నప్పుడు తీస్కపోయేది గా బయటకి తింటే నేమో గూ చికెన్ రైస్ తిన్పిచ్చేది బిర్యానీ గిట్లా తినిపెట్ట పోయేది చికెన్ రైసూ లేకుంటే ఈ టిఫిన్సు తినపెట్టేది అళ్లా సాంబారు ఇడ్లీలా సాంబార్లేస్కొని రోజు ఇట్ల దినేది చెట్నీలో దినేది సాంబార్ తాగేది ఇట్లా తినేది అట్ల సాంబార్దా ఇదేంది సాంబార్ దాగుతాండేంది అనుకున్నాను నేను బాబు
అట్లే దింటరు మా ఫ్రెండ్స్ కూడా అన్ని అప్పుడు
మళ్ళా నాకెట్లా అంటే మేం అక్కడ రూము ఇప్పుడు రీసెంట్గా వొయినం క్వార్టర్స్ అప్పుడు అక్కడ అటు సైడ్ మొత్తం ఇగా మన చెట్ వీళ్లు ఏం ఉండవు ఓన్లీ సాంబారే ఏ టిఫిన్ కైనా సాంబారే
అబ్బో
ఆ ఏ టిఫిన్కైనా సాంబారే ఆ సాంబార్ కూడా ఎట్లుండదు ఉప్పు ఉండదు ఏది ఉండదు సాప్పగుంటది గదే అట్ల దిన్న అలవాటుకే సాంబ్ ఇంట్లో గూడా ఊకే సాంబారే చేత్తా బాగా మంచి గుంటయారా సాంబార్ మనం జేస్కున్నదానికి బైట దానికి తేడుంటది గా
ఆ
కందిపప్పు వారంలో ఒక రొండు సార్లు అయినా జేస్కుంటము మేం సాంబారు సాంబారు పప్పు
తమిళ్ వాళ్ళు ఏస్కుంటారు సాంబార్ ఎక్కువ తమిళనాడు సాంబార్ సాంబార్
నేనేం వేయలా
సాంబార్ ఉంటే చాల్ తమిళోళ్ళకు
వాళ్ళది వేరే ఉంటయ్ రా ఇప్పుడు తమినాడులో సాంబార్లేమో కొబ్బరి పొడి కుడుక పొడి కొబ్బర్ని మిక్సీ పట్టి ఇంకా వెరైటీ గా వెరైటీగా బెల్లమేత్తరల్లా సాంబార్లా అబ్బో మనకట్లా పోదులే మనదంతా స్పైసీ ఫుడ్డే నాకు స్వీట్ అసల్కే తిన బుద్ధి కాదు
నేన్ గూడా దిన స్వీట్ ఎక్కువ కొద్దిగ దింటా కొంచెం స్వీటు దినమెక్కువ
ఏ అంటే కొంచెం తిన్న దాంట్లో ఏదెక్కువ తింటవ్ రా స్వీట్లా పాలకోవా మైసూర్ పాక్ అట్లుంటయిగా
హా అవి కళాకండ ఉంటయ్ గా కళాకండ్
ఇన్ని నోట్లేస్కొంగానే కరిగిపో తినవా అది గూడా నీకష్టం
అదే న్యాచురల్ అంటే జున్ను జున్ను ఇష్టం నా ఫేవరెట్ జున్ను గడ్డ ఉంటయ్ గా ఫేవరేట్టు గా
మన ఇంటికాన్నైతే దింటరా బైటేదన్న ఇప్పుడు పౌడరు
వాయిస్ బ్రేక్ అయితాందక్క నీది
ఫ్రీ మిక్స్ ఉంటది జూశ్నవార జున్ను పౌడరు
జున్ను పౌడరా
అది గాకుండా మన ఇంట్లో బర్లదైతేనే దింట బయట
అదే అవును నేన్ గూడా అంతే బైటదినా
ఒకసారి ఆ రూమ్లున్నప్ అప్పుడు ఈ తవిళామేనే జున్ను పౌడరు మిక్స్ ఏసి చేసింది అబ్బే గడ్డ గడ్డ కేక్లెక్కొచ్చిందిట్లా తిన బుద్ధిగాలే అది మనదైతేనేమో చెక్కరేస్కొని ఇట్లా ఇరిగినట్టైతే ఉంటాయిగా పాలు మంచిగుంటయి ఆ అట్లా ఇష్టం నాకు అట్ల తింట నేను ఇట్ల దిన
హు మ్
స్వీట్ అంటే ఈ పాలకోవ ఉంటది జూషినవారా
నాకు పాలకోవ ఇగ పాలకోవ కూడ తింటను ఎక్కువ అయితే అదే ఇష్టం కలకంద
నేనైతే పాలకోవ ఒకటి తింటా స్నాక్స్ లాంటే ఎక్కువ ఇంకా స్పైసిగేమ్ తింటవ్ రా
స్పైసిగా స్పైసీ అంటే స్నాక్స్లనా
ఆ స్నాక్స్ అయిన ఫుడ్ అయిన
ఫుడ్ స్నాక్సు అంతే కదా ఫుడ్ అంటే ఇగ ఆ ఫిష్ మా ఫిష్ ఫేవరెట్
నాకు కూడా అంతే ముందు నేను పెళ్ళికాక ముందు ఫిష్ తినకపోయేది స్మెల్ ఒత్తే వేరేది పెట్టుకునేది ప్లేట్ చిన్నయి గూడ తింటావంటగా నువ్వు
ఆ చిన్నయి ఇంగ ఎక్కువ చిన్నయి ఎక్కువ తింట ఇంగ
బాపు చెప్పిండు నాకు ఒకసారి కడగడం కూడ నీట్ గా కడుగుతవట గద
మనమే కడుతం ఇంటికాడ తెచ్చి పెడతడు బాపు
ఉమ్ చెప్పిండు కడుగుతాంటే మ్మ్ గదేత్తాన గనీ నేనైతే ఒక్కసారి గూడా కడగను తమ్మడే గడుగుతడు నీట్ గా నచ్చకుంటే వాడ్ తిననే తినడు నేను గూడ పెద్దయి మంచిగ తింట ఫిష్షు ఎక్కువ నిజం చెప్పాలం టే ఎంత ఎవడ్ ఎక్కడ సచ్చిన చికెన్ లేకపోతే ఇగ దిగదు ఫస్ట్ చికెన్ గావాలా నాకు ఆ తర్వాత ఫిష్ మ
చికెన్ అంటే నా నాక్ చికెను నాటు కోడె నచ్చుతది అక్క వేరేది నచ్చదు ఇది తినబుద్ది గాదు బాయిలర్ కోడి అంత లబ్బర్ లబ్బర్ అనిపిత్తది మటనె మటన్ తింటొచ్చు మటన్ తినోచ్చు మంచిగ తింటా అంత లబ్బర్ లవ్వ నాటు కోడైతే మంచిగ టేస్ట్ మంచిగా ఉండేది మండే తింటావా ఆక్క నువ్వు మండే తిన్నావా హలో